ఆ ఆ బానే ఉన్నా అండ్ మీరు.
బాగున్నామండి. తిన్నారా.
ఆ తిన్నాను మార్నింగ్ టిఫిన్ చేసినా ఇప్పుడు. మార్నింగ్ దోశ.
మ్మ్ హ్మ్
ఇప్పుడు ఇంకా తిన్నా టైం ఒంటి గంట ఒకింటికీ అలా తింటా, మధ్యాహ్నం పూట.
మ్మ్ అవునా.
ఆ మీరేం తిన్నారు?
మాది కూడా దోసే అండి.
అవునా
పొద్దున పూట దోశ తిన్నాము ఇప్పుడు ఇంకా అవ్వలేదు వంట చేస్తున్నారు తినాలి.
ఆ
మ్మ్ ఇంకా ఏం చేస్తున్నారు అండి.
ఏం లేదు, ఖాళీగానే ఉన్నా.
హ్మ్ ఎటు అయినా వెళ్లారా ఈ సమ్మర్ సెలవులకి.
ఉమ్
ఏ తెన్నావారు
ఉమ్
మీ సంక్రాంతి పండుగ ఎలా జరుపుకుంటారు
పండుగ రోజు పొద్దున్నే ఐదు ఇంటికే, నాలుగు ఐదుంటి అంటే, పెద్దోళ్ళ అయితే నాలుగుంటికి లేేస్తారు చిన్నపిల్లల అయితే ఐ. దీంటికట్టలా లేస్తాము లేసి మంచిగా రెడీ అయ్యి వ పిండి వంటలన్నీ చేస్ మండి పిండి వంటలన్నీ చేసుకొని దేవుడికి పెట్ కుంటాము దేవుడికి పూజించి గంటసేపు పాటు పూజిస్తాము పూజించి ఇంకా ఆ రోజు పూజ అయిపోయినాక, మా మాంసాహారం తెచ్చుకొని వండుకుంటాము. వండుకొని చుట్టాలు అందరూ వస్తారు కదా అందరం తింటాం కలిసి కలిసి తిని ఏదో ఒక ఒకవేలా కుదిరితే గుడికెళ్ళొస్తాము దగ్గరలో ఉన్న గుడికి లేదంటే ఇంట్లోనే పూజ చేసుకుంటాము, ఇంకా సాయంత్రం పూటేమో ఏదన్నా సినిమా. గాని ఏదొ ఒక దానికి దగ్గరలో ఉన్న ప్రదేశానికి గాని వెళ్ళేసి వస్తాము చుట్టాలు ఉంటారు గా అందరం కలిసి వెళ్ళొస్తాము వెల్ళొచ్చి ఇంకా తర్వాత రోజు ఉంటారు, ఆ తర్వాత రోజు కనుమ రోజు వెళ్ళకూడదు ఎట్ ఇంటికి ఎవరింటి. వాళ్ళు వెళ్ళకూడదు అంటే ప్రయాణం చేయకూడదు అంటారు ఇంకా మూడు రోజులుండి తర్వాత రోజు వెళ్తారు
మూడు రోజలు అనుకుంటా కదా మీకు
ఉమ్ మూడు రోజులు ఉంటది భోగి, సంక్రాంతి కనుమ, అని మూడ్ రోజులుంటాయి
భోగి రోజు ఏం చేస్తారు
భోగి రోజుమే పొద్దున్నే లేసి పాత వస్తువులు గాని, ఇట్ల చెక్క వస్తువులు గాని. ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ ఏసి నిప్పు పెట్ ఈ భోగి మంటలాగేసి చలిగాల్చుకుంటారు ఆ రోజు తెల్లవారుజామునే పాత వస్తువులున్నీ వేసేస్తారు ఇంకా అందరూ చుట్టాలందరూ. చుట్టు పక్కన తెలిసిన వాళ్ళందరూ వచ్చి ఆ భోగి మంటల్లో చలి గాచుకుంటారు మంటలు. ఏసీ అందరూ పాత వస్తులు ఇంట్లోన్న పాత వస్తులు ఏమన్నా ఏయ్యొచ్చు. ఏసేసి పెద్ద మంటలు పెడతారు. మంటలు పెట్టి చుట్టుపక్కన వాళ్ళు అందరు వచ్చి చలి కాల్చుకొని. ఇగ తర్వాత ఎవరింట్లో వెళ్ళి స్నానం చేస్తారు, ఆ భోగి మంటల్లో కూడ నీళ్లు కాచుకుంటారు.
అవును నేను చూశా మా ఊర్లో
హ్మ్ భోగి వంటల మీద నీళ్ళు కాచుకొని ఇంకా ఎవరింట్లో వాళ్ళు స్నానం చేసి వస్తారండి. ఇంకా ఆ రోజు చిన్న పిల్లలకైతే సాయంత్రం పూట భోగి పండ్లు అంటే రేగి పండ్లు ఉంటాయి. కదా ఆ రేగి పండ్లని, భోగి పండ్లు అంటారు, వాటిని భోగి పండ్లు రూపాయి. పిల్లలు పూలు, చాక్లెట్లు కలిపి చిన్న పిల్లలకి పోస్తారు. అంటే మంచిది అన్నట్టు ఆయుష్ పెరిగిద్ది మంచిది అన్నట్టు పోస్తారు చిన్న పిల్లలకి. ఒకా ఐదు, ఆరు సంవత్సరాల దాకా. కొంచెం ఎక్కువ పది సంవత్సరాల దాకా కూడ పోస్తారు గానీ ఎవరి ఇష్టం వాళ్ళది. అట్లా భోగి పండ్లు అవన్నీ పోస్తారు భోగి రోజు పిల్లలకి తర్వాత సంక్రాంతి రోజు ఆ మా కూడ పోస్తారండీ మొన్న సంక్రాంతి అప్పుడు కూడ మా మామయ్యల పిల్లలకు కూడ పోసారు అట్లా.
ఆ
మ్ ఆ భోగి రోజు అట్లా చేస్తారు. ఇంకా సంక్రాంతి రోజు అయితే పిండి వంటలు అన్నీ వండుకొని, దేవుడి గుడికి వెళ్ళొస్తాము. లేదంతా గుళ్ళు ఇంట్లోని పూజ చేసుకుంటాము. తర్వాత ఇంకా కనుమ రోజు అంటే ఈ ఒకవేళ సంక్రాంతి రోజు కొంతమంది తినరు. మాంసాహారం ఆ రోజు తినని వాళ్ళు కనుమ రోజు తెచ్చుకుంటారు.
అవును
కనుమ రోజు ఏంటంటే తినాల్సిందే తప్పదు పక్క కంపల్సరీ తినాల్సిందే. కనుమ రోజు
కనుమ రోజు కోడి పందాలు కూడా ఎక్కువ జరుగుతాయి అనుకుంటా?
ఆ సంక్రాంతి రోజు లో కాకుండా అంటే సంక్రాంతి పండుగ రోజు నుంచి మొదలైతాయండి.
ఆ
పండగ రోజు నుంచి మొదలి ఆ రోజు ఇంకా మగవాళ్ళ ఇంట్లో మగళ్ళందరూ ఏం చేస్తారంటే మధ్యాహ్నం తిన్నాక తినేసి ఇంకా కోడి పంది దగ్గరలో ఉన్న పందాల కోడి పందాలకి వెళ్ళి చూసోస్తా ఉంటారు.
ఆ
మేము ఒకసారి వెళ్ళాము కోడి పందాలకి. చూసొచ్చాము అక్కడ అన్ని పందాలన్నీ చూసాము ఆటలు ఉంట అ కదా ఆటలు వేస్తారు పందెం డబ్బులు పెట్టి ఒకసారి వెళ్ళి చూసొచ్చాము అవన్నీ కోళ్ళు అయితే అసలు మనుషులు కొట్టుకుంటున్నట్టే కొట్టుకున్నాయండి కోళ్లు అయితే
అవును, నేను మా ఫ్రెండ్స్ తీసుకెళ్ళారు నన్ను కూడా. మా నాన్న మా ఫ్రెండ్స్ తీసుకొని వెళ్ళారు మమ్ము కోడి పందాలు చూద్దాం రాఅని. తీసుకొని వత్తే ఆడ గుండాఆటలు ఇవి చాలా ఆటలు ఉన్నాయి. దాంట్లో రెండు రెండు వేలు పోయినాయి నావి.
అయ్యో పోయనియా?
ఆ అవన్నీ అసలు మొత్తం వాళ్ళొల్లే ఉంటారు పక్కన ఆడేవాళ్ళంతా.
అవునండి వాళ్ళకి తెలిసిన వాళ్ళే ఉంటారు. వాళ్ళతో పందెం వేయించి మనతో వేపిస్తారు వాళ్ళ సైడే వస్తాయిన్నీ.
ఆ అవునవును అయసవా మ్ మా ఫ్రెండ్స్ రెండు కోళ్లు తీసుకెళ్ళారు. రెండు పందాలు కొట్టినాయి. ఇరవై ఇరవై వేలు రెండు రెండు వేసారు నలభై వేలు. ఓకే
మ్
ఆ డబ్బులు వచ్చినాయి. ఆ గెలిచాము రెండు గెలిచాము.
ఉ ఆ ఆ పందంలో ఉన్న కోడి కోడి మంచిగుంటుదంద అంటే వాటికి ఇట్లా జీడిపప్పు, బాదం పప్పులు అవన్నీ పెట్టి పెంచతారుంటండి అవి
అవు అవునవును అలా అలా పెంచితేనే కదా పందాలు కొట్టేది.
అవును అప్పుడయ వాళ్ళ కాళ్ళకి కత్తులు కడతారంట కదండీ. గెలవడానికి కాళ్ళకి కత్తులు కడతారంట కదా?
ఆ కాళ్ళ కు కత్తులు కడతారా? కాళ్ళు కత్తులు కడితే నే అవి ఇప్పుడు రెండు కోళ్లు కొట్టుకుంటాయి కదా
అవునవును
కోడికి ఎక్కువ దెబ్బలు తగిలితే చచ్చిపోయిద్ది. కోడి నుంచుంటే బతుకుంటే అది గెలిచినట్టు ఇంకా వాళ్ళకి ఇచ్చ వాళ్ళ చేస్తారు కన్న అ వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత ఆ కోడి కట్టెలు కట్టినందుకు వెయ్యి రూపాయలు అలాు తీసుకుంటారు మళ్ళీ వేరు వాళ్ళు రెండు వేలు అలా తీసుకుంటారు అ మేము ఇరవై వేలు వేశాం కదా నలభై వేలు రావాలయితే ముప్పై ఐదు వేలు వచ్చినయి మాకు ఐ ఐ అంటే ఇప్పుడు వీళ్ళకి కోడి కట్టిన వాళ్ళకి ఒక అరవై రూపాయలో పదిహేను వందలో ఇప్పుడు బర్రె మేపినందుకు మెయింటెనెన్స్ ఇల్లంతా దాంట్లోనే కట్ చేసుకుంటారు మళ్ళీ
ఆహా ఇవ్వాల్లా
మరి వాళ్ళందరూ ఇవి తీసుకొని వస్తారు కదా
అ
నయిన అలా కట్ చేసుకుంటారు అ
మీరేం ప
ఇ ఉన్నారుగా మేము బక్రీదు రంజాను
ఏం చేస్తారంండి పండగ రోజు
మొన్న ఒక్రీద్ అయిపోయింది. కదా బక్రీద్ రోజు అయితే మేము పొద్దున్న స్నానం చేసి
ఉ
ప్రార్థనకెల్లోస్తాం
మీరు మసీదుకి వెళ్ళొస్తారు కదా ఆ
తర్వాత ఏమో బక్రిీద్ పండక్క మ నాన్న పోటీల్ ఒకటి కొన్నాడు పాతిక్ వేలు పెట్టి ఆ పొటేలు కోసి ఊర్లో లో పేదలు ఉంటార్ కదా వాళ్ళక్ పంచుతాం సగం సగమేమో మ ఇం ట్లో వాళ్ళకి చుట్టాలు గాని
అ
మాడె
మ్ మీర్ ఖీర్ బాగ చేస్తారు కదా అండి
అవును ఏ పండక్కయిన ఆ రంజానికి ఒక్రీద్ కి దేనికైనా సరైన కీరు ఉండాల్సిందె కదండి
స్తరా
ఆ ఏ పండక్కైనా చేయాల్సిందే ఏదోటి పొద్దున్న తీ తీపిస్త స్తువు కావాలి మాకు
ఒహో అంటే తీపి వస్తుతో మొదలు పెడతరా పండగని ఉహు ఇంకా మీర్ సినిమాలు ఏమన్నా చూస్తుంటరా
ఆ చూస్తాము సినిమాలంటే ప్రభాస్ సినిమాలు చూస్తావు ఎక్కువ ఆ మీరు
ఉహు నేనట్లే ఏం లేదండి చూస్తా అన్ని సినిమాలు చూస్తా ఇంకా అన్నీ
ఇష్టమైన సినిమా అ
ఎనిమిది వసంతాలు
ఆ
ఎనిమిది వసంతాలు
అహ నేను ఇప్పటి దాకా చూడలేదండి ఆ మూవీ
బా ఉమ్ అవునా బాగుంటందండి చాలా బాగుంటది
సినిమానా అది
ఓల్డ్ సినిమా కాదు కొ ఇది మొన్న ఈమధ్య వచ్చిన సినిమానే ఇలో కొ కొత్త హీరోయిన్ అండి ఉ ఉ బాగుంటాయి
కథ కథ ఏంటి దేని గురించి
అమ్మాయి మొత్తం కవితలు రాస్తా ఉంటది అన్నింటిలో ముందు ఉంటది మంచిగుంటది ఇంతలోకి ఒక హీ ఒక హీరో ఒక అబ్బాయి వచ్చి అమ్మాయి అసలు ప్రేమ అంటే ఏంటి అదెమి ఉండదు ఆ ధ్యాస ఉండదు ఒక అబ్బాయి వచ్చి ఆమెని మొత్తం ప్రేమ్ లో పడేసి లాస్ట్కు వదిలి పెట్టి వెళ్ళిపోతాడు
అయ్యో
అయితే ఇంకొక అబ్బాయి ఉంటాడు ఆ అబ్బాయి ఏందంటే ఆ ఆమెకి ఏమి ఉండదు ఆమె ఇష్టపడుతది తర్వాత అబ్బాయి ఆయన మంచిగా ఉంటాడు తర్వాత తీరాబోయి చెప్తే తెలిసిద్ది ఆ సెకండ్ అబ్బాయి అమ్మాయిని ముందు నుంచి ఆరాధిస్తా ఉంటాడు చాలా ఇష్ ష్టం ముందు నుంచె అసలు ఆ అబ్బాయి మంచిగా మారడానికి కారణం కూడా ఈ అమ్మాయి అమ్మాయి కోసం ఈ అమ్మాయిని చూసి పెళ్లిసుకోవాలని మంచిగా మారతాడు బాగుంటాయి చాలా కొంచెం ఎమోషనల్ గా ఉంటది సినిమా బాగుంటది
ఎనిమిది వసంతాల
ఆ ఎనిమిది వసంతాలు అంటే కొంచెం స్లోగా ఉం టది గాని బాగుంటది
ఆ
మీరు మొన్న ఈ మధ్య రీసెంట్గా ఏం సినిమా చూసారండి ఆ రీసెంట్గా
రీసెంట్గా ఇంట్లో ఈ మధ్య అసలు సినిమాకి వెళ్తులే అండి నాకు ఈ కాలేజె సరిపోతుంది
ఉహు మ్యాచ్ చూస్తారా క్రికెట్ మ్యాచ్
క్రికెట్ మ్యాచ్ తక్కువ కబడ్డీ అయితే చూసేవాంలే గాని క్రికెట్ తక్కువ
ఇది ఇక్కడ కంటే ఎక్కువ అబ్బాయిలు క్రికెట్ చూస్తారు కదా అని
అవునవును చూస్తారు మా ఫ్రెండ్స్ చూస్తారు కాని నేను చూను ఎప్పుడో ఒకసారి చూస్తా ఊ
ఇంకా అండి
చెప్పాలి మి ఇష్టమైన హీరోజు ఎవరో చెప్పలేదు మీరు ఇంకా
అంటే అందరి చూస్తే కానీ కొంచెం నాని సినిమాలు నాని కొంచెం మంచిగా ఉన్నట్టు అనిపిస్తాడు విజయ్ దేవర్కొండ బానే అనిపిస్తాడు
అవును
ఉం సరే
దురందర్ చూసారా ఆ సరే సరే ఆ పార్ట్ టూ చూసారా
రెండు అసలు వచ్చిన రోజు నెక్స్ట్ డేనే చూసేసాం పైరసి ప్రింట్లో
ఆ బగుదరాలు సినిు మాత్ర రమేష్ కపూర్ ని బ్యాన్ చేశారు అంట కదా
ఏంటండి
రణబీర్ కపూర్ని సినిమాలో నుంచి త్రీ ఇయర్స్ బాన్ చేశారంట ఎందుకో మరి ఏం అదే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో మొత్తం డిబేట్ నడుస్తుంది దానిపైన
అవునా తెలియదండి ఈ విషయం నాకు అంటే ఎందుకంటే ఏ విషయం మీద
ఏదో సినిమా మీద డాన్ త్రి సినిమా గురించి ఏదో సంథింగ్ ఎందో నడిచి ఎందొ అన్నడు అంట అందుకని ఇంకా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు త్రీ ఇయర్స్ బ్యాన్ చేసి ఆ
ఉ
ఉం
ఉం తెలీయదండి కానీ బానే ఉంది సినిమా అయితే టూ పార్ట్స్
ఆ టూ పార్ట్స్ బాగానే ఉంది ఈ ఈ సినిమా గురించి కాదు డాన్ త్రీ అని